హలో
గుడ్ ఈవినింగ్ మేడం
హలో ఆ గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నరు ఆ బాగున్నం నా వాయిస్ క్లారిటీగా వినిపిస్
ఆ ఈ ఇనవడ్తుంది మేడం
ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడమ్ ఇలా కూర్చున్న
మీ వాయిస్ వినిపించట్లేదు మధ్య మధ్యలో
కూర్చున్నా మేడం ఇలా బయట కూర్చున్నా
ఇప్పుడు గూడా వినిపించట్లేదు
కొంచెం బయట కూర్చున్నా మేడం ఇన్
ఆ ఓకే ఇప్పుడు వినిపిస్తుంది అవునా ఈవినింగ్ టీ అట్ లేమైనా దాగుతరా
మేడమ్ ఆ టీ తాగుతా మేడమ్ ఆల్రెడి తాగేేశాన్ టీ
అవునా హహ లంచ్ చేసిండ్ర ఆఫ్టర్నూన్ అహ లంచ్ చేసార ఆఫ్టర్నూన్
మీరు చేశారా మేడం
మా బాబు పడుకున్నడు ఇంకా లేవలేదు ఈవనింగ్ ఇంకా ఏం
అవునుమ్మడ
టీ ఏం తాగలేదు ఇంకా
ఆ
ఈ రోజు లంచ్ ఆ తాగుతాం లంచ్ చేసేసరికి లేట్ అయింది నేను చేసి మా బాబుకి తినిపించేసరికి లేట్ అయింది ఆ వీడు లేట్ గా పడుకున్నాడు ఇంకా లేవ లేదు ఆఫ్టర్నూన్ అసలు తొందరగా పడుకోడు ఫోర్ థర్టీ ఫైవ్ కి అట్లా పడుకొని నైట్ ఎయిట్ కి నైట్ కి లేస్తాడు
అరపోఫురే
ఒక్కొక్కసారి లేస్తాడు లేకపోతే డైరెక్ట్ మార్నింగే లే స్తాడు
మరి నైట్ మరి తినిపియారేం
నైటు లేస్తే తినిపిస్తా బలవంతంగా లేపితే ఏడుస్తాడు కుల్లు ఒకవేళ నైన్ లాస్ట్ నక్స్ట్ నైన్ వరకు లేచినా కొంచెం తినిపించి స్నానం చేపించి పడుకోబెడతా లేవకపోతే ఇక అట్లనే వదిలేస్తా వినడు బాగా ఏడుస్తాడు
ఇప్పుడు ఎన్ని వన్ ఇయర్ అయిందా టూ ఇయర్స్ బాబు
వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ మంత్ అ కంప్లీట్ అయితే వన్ అండ్ హాఫ్ కంప్లీట్ అయితది
వన్ అండ్ హఫ్ కంప్లీట్ అవుతుందా
వ్యాక్సినేషన్ ఉండే ఈ మంత్
అంత మేడ మరి వ్యాక్సినేషన్
ఆ వెళ్ళినమ్ ఇక్కడికి వెళ్తే షార్టేజ్ ఉందంట వ్యాక్సిన్డి ఫైవ్ మెంబర్స్ ఉంటేనే ఓపెన్ చేస్తా అన్నారు ఫైవ్ మెంబెర్స్ అవ్వలేదు ఆ త్రీ మెంబెర్స్యే అయ్యిండ్రూ
ఆహా
ఓపెన్ చేయలేదు వ్యాక్సిన్ మళ్ళీ రమ్మన్నారు కానీ ఇప్పుడు బానే ఉన్నాడు కొంచెం వర్షం పడి స్టార్ట్ అయితే మళ్ళీ ఫీవర్ కోల్డ్ అన్ని ఉంటాయి కదా హెల్త్ బాగు లేకపోతే మళ్ళీ వ్యాక్సిన్ అయిపోయొద్దని ఇప్పుడు ఏపిద్దామని చూస్తే ఆ సెట్ అవ్వలేదు మళ్ళీ సాటర్డే వరకు రమ్మన్నారు
ఆహా గుడ్బకిలి
ఇం ఇంట్లోనే అంటే కింద షాప్ ఉంటది మాది పైన ఉంటాం ఇంట్లో ఇంట్లోనే ఎటు వెళ్ళాడు
కిరాణా షాప్ ఉందా మనం
ఉ సూపర్ మార్కెట్
సూపర్ మార్కెట్ ఆ
ఆ
ఉహు
ఇంట్లోనే కిందనే షాప్ లోండి లంచ్ కి టీ అట్లా పైకి వచ్చి మళ్ళీ షాప్ లోకి వెళ్తారు
మరి మేడం మీరు వెళ్తారా కిందికి మరి ఎప్పుడైనా
వెళ్తున్నా వీడు ఉండట్లేదు పైన ఈ రోజు ఆఫ్టర్నూన్ మొత్తం కిందనే ఉండి ఇంతకుముందే పైనకి తీసుకొని వచ్చిన షాప్ మొత్తం తిరిగి సామాన్లు బొమ్మలు అన్నీ ప్రతి ఐటం తీసి ఆడుకొని ఘోరంగా అల్లరి చేసిండు అయితే పైకి తీసుకొని వచ్చినము
ఉ
సోప్సు అన్నీ ఒకట్లో పెట్టి కొరికి అక్కడ వాడేస్తున్నాడు సోప్స్ అయితే ఎన్ని కొరికిండు
అయ్యో
సిస్టమ్ మీద విసురుతండు అన్ని విసురుతున్నాడు
ఉ మళ్ళా డాడీ ఏమంటున్నారు మరి
వీళ్ళ అల్లరి చేస్ వస్తున్నాడు అసలు పడుకున్నప్పుడే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది లేస్తే అమ్మో
ఏమైనా ఎక్కడైనా మొక్కలు ఉన్నాయా మేడమ్ మరి
ఏం లేబు అని ఇప్పుడు అట్లా చేస్తున్నాడు ఒక వన్ మంత్ నుండి అన్నీ తెలిసినాయి వానికి ఎక్కడికి వెళ్తే ఏముంటది ఎవరు ఎక్కడ ఉంటారు అవన్నీ తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అట్లా చేస్తున్నాడు ఫస్ట్ తెలియనప్పుడు ఓకే బానే డు కానీ ఇప్పుడు కిందికెళ్తే వాళ్ళ డాడీ ఉంటాడు అని అక్కడ షాపులు అన్ని ఆడుకోవడానికి ఉంటాయని అట్ ఇట్లా అన్నీ తెలిసి ఉండట్లేడు ఇక ఒక దగ్గర అక్కడికి వెళ్ళే వరకు ఏడుస్తాడు
ఉ మరి వాళ్ళ డాడీ ఏమన
వాళ్ళ డాడీ ఆడుకోమ వదిలేయి ఆడుకొని అంటాడు కాని ఐటమ్స్ అని పాడు చేస్తడు
ఇడు పండుకుని ఉన్నాడండి బాబు లేదు మేడం ఇయాలా ఎండవున్నది మధ్యాహ్నం కొంచెం మేబి కొంచెం మబ్బు మబ్బు ఉండే
ఇక్కడ వెదర్ చేంజ్ అయింది కొంచెం మబ్బు వచ్చింది ఈరోజు
ఉ
వర్షం పడతది అనుకుంటా
ఎట్లేదు కూడా ఫుల్ ఎండ ఉంది ఇంకా పడాలి వర్షం కానీ తక్కువ పడుతు పడతలేదు వర్షం
అసలు జూన్ ఎండింగ్ కు వస్తది వర్షం మాత్రం పడట్లేదు ఈ ఇయరు
అవును మేడం
ఇప్పుడు ఇయర్ ఈ టైంకిి ఫుల్ వర్షం పడుతది అసలు ఎండాకాలం లానే ఉండది ఇంకా
ఉ మధ్యాహ్నం వన నైట్ కొంచెం కూల్ అయితది వెదర్ ని మధ్యాహ్నం అయితే మో మధ్యాహ్నం మార్నింగ్ అయితే చాలా ఉంటుంది మేడం ఎండా
ఎటన్న బయటికి వెళ్తే ఇంకా అసలు తట్టుకోలేకుండా ఉంటాను ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిన ఈ ఏండకే పాపం పిలలు ఎట్ల ఎల్తారో
అవును మేడం
చిన్న ఆ చిన్న పిల్లలు మళ్ళీ ఫుల్ డే కొందరికి హాఫ్ డేనే ఉంటుంది గాని కొందరు ఫుల్ ఎట్లాంటున్నారో ఏమో ఇంట్లోనే వేడైతుంది
ఉ చుంటా చుంటా పరేషాన్ చేత్తరు వాళ్ళు కూడా
అవును ఇట్ సైడ్ ఇంకా మైన్స్ ఉండడం వల్ల ఇంకా హీట్ అనిపిస్ తుంది అసలు
అవును మేడం మాకి ఇంకా చాలా హీట్ ఉంటది నేను కూడా అప్పుడప్పుడు సార్ ఇంటికి వెళ్ళినప్పు అట్లనే
అవును మైన్స్ ఉన్న ప్లేస్ లో హీట్ ఎక్కువ ఉంటది కొంచెం వేడి అనిపిస్తది
మొత్తం ఎండనంత ఎవై చెట్లుత లేదు మేడం ఇంటి ముంగట్నే టీమ్ కూడా జామషట్ ఉంది ఒకటి పూల చెట్లు ఉన్నదయితే దాని కింద కూర్చొని ఉన్న గద్దెల మీద లేవు మేడము ఇప్పుడు ఉన్న తాకి కొన్నీ తాకేయి తెంపమ తిన్నావా
అత్తమ వాళ్ళ ఇంట్లో ఉంది దానికి పులు జామకాయలు ఉన్నాయి ఒక ట్వంటీ డేస్ నుండి కాస్తుంది ఎన్ని డేస్ కాయలేదు ఇప్పుడే
మోన్నటి వరకు తెంపినాం మేడం ఒక థర్టీ వరకు ఏమో తాకిని చిన్న చెట్టు ఉండే ఒకటి పెద్ద చెట్టు ఉన్నది కాని దానికి తాగడం లేదు ఒక చిన్న చెట్టు మొన్న రీ
హ
దానికి తాకిినదిగా అందర్ం లేదు లేడం పక్క వాళ్ళ చుట్టుపక్క వాళ్ వాళ్ళ విలగా అందరిగా అడుగుతూనే ఉంటారు అంటే మాకు అంటే ఇంటి ఇంట్లో లేదు మేడం ఇంటి పక్క ఇంటి పక్కకు ఉన్నది కొంచెం ప్లేస్ ఉన్నది అయితే దాంట్లో పెట్టే టైం అయితే అయింది అది ఆ రోడ్ మీదనే ఇగ ఇంటి పక్కగా రోడ్ మీద ఉన్నది తెెంపుల్ ఉం ఇగ అది చేస్తాం మేము కూడా తినే కాడికి తింటాం మేము కూడా తెంపే కాడికి తెం పుతాం తినేటోళ్ళకి ఇగ వద్దనం కదా కొంచెం పచ్చి ఉంటే అద్దు కొంచెం ఆగండి తర్వాత తీసుకొని మీరే తెంపుకొండి అని
ఆ
ఎట్ల మేడం ఈసారి మామిడి కాయలు తీన్నారా మరి మీరు
ఆ ఆ మాకే మామిడి తోటలు ఉన్నయి
అవునా మేడం
అవును మత్తమ్మ వాళ్ళ ఊరు పేరే మామిడి గట్ ఊరు పేరు అది ది ఇక్కడే మంద మరి దగ్గర ఉంటది ఒక టెన్ కిలోమీటర్స్ దూరం డిస్టెన్స్ లో ఉంటది
హూ హమ్
పుల్లు అక్కడ కొన్ని ఏకర్సే ఉంటాయి మొత్తం మామిడి తోటలే పుల్ మ్యాంగోస్ అసలు టన్నుల్ లాగా అక్కడ నుండే మహారాష్ట్ర నాగ్పూర్ కి వెళ్తాయి అక్కడ నుండే మ్యాంగోస్ ఫుల్ మ్యాంగోస్ మాత్రం ఫుల్లు ఎన్నీ తింటే అన్ని మ్యాంగోస్
ఉ హమ్ ఇప్పుడు ఉన్నాయా మేడం ఖతమైనాయా
ఆ అయిపోయినాయి ఎప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయిపోయినాయి ఇప్పుడున్నా అందులో కొంచెం పురుగులు వస్తాయి ఇప్పుడు బాగున్నాయి ఇక
ఉం ఇక్కడ ఏమ్ దంటే మేడం చెట్టు మీదే పండిన ఇంకా చాలా బాగుంటాయి
ఆ చెట్టు మీద పండినే బాగుంటాయి కానీ కొంచెం పండు కొంచెం కలర్ వచ్చిన తర్వాత తెంపి లోడ్లు తీసుకెళ్ళి అమ్మేస్తారు ఇక అక్కడ కొంచెం కెమికల్ వేసి వాళ్ళు అమ్ముతరు కంపల్సరీ అంత దూరం వెళ్ళాలి కాబట్టి కొంచెం పండి న్నవేం తీసుకెళ్లరు మామూలుగా పచ్చగ గున్నప్పుడే తీసుకెళ్తారు
ఉ హమ్ మరి పండినవి ఇంటికి తెస్తారా మేడం
ఆ మాకు మాత్రం కొంచెం పండే టైంకి కి తీసుకొచ్చి మేము పెట్టుకుంటాం ఇంట్లో
హూ హమ్ ఈ సరి తొక్కు కూడా ఉండ మరి మీరు
ఆ అవును ఎవ్రి ఇయర్ ఎస్తాధి అత్తమ్మా కానీ నాయ్ మొత్తం స్వీట్ మంగోసే
అయ్యో
మాత్రం బైకి నుడి కొణ కోచి పెట్డమే
టోట ఉంది కచ్చడా బైటి ఉది చెడు
అవును అ తోట మొత్తం స్వీట్ మొత్తం మ నిన్న తోట మొత్తం స్వీట్ మ్యాగస్ తినడానికి పచ్చడిొయి మాత్రం దొరికాయి ఇక్కడ అన్ని అవే మ్యాంగోస్ పచ్చడికి బయట నుండి కొ తెచ్చి పెట్టుకోవడం
అయితే మరి మీరు పంపుతారా మేడంమ్ మీ మమ్మీ వాళ్ళకు
ఆ నేను మా ఇంటికెళ్ళిన ఇప్పుడు ఎయిటీ నైన్టీ కిలోస్ తీసుకెళ్ళిన మా మమ్మీ వాళ్ళకి
హ
అక్కడికి అందరికి ఇక్కడ కూడా ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉంటార అందరికి అందరికి వంచుతారు అంతతోటి న్నందుకు అడుగుతారు అందరు కంపల్సరీ ఎవ్రీ ఇయరు ప్రతి ఒక్కరు అడుగుతారు అందరికి కాటన్లలో అందరికి పనించే వాళ్ళ అందరికీ పని చేేసి మిగిలిన అమ్మేస్తారు ఇలా
ఆ
కానీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలింటే అన్ని ఏదైనా ఒక వెహికల్ వస్తేనే తీసుకెళ్ళడం మామూలుగా అ ఈ మోసుకెళ్ళడం అంటే కాదు
ఎందుకు మేడమ్ మీకు బ్రదర్స్ లేరా
ఆ మా బ్రదర్ ఉన్నాడి కానీ చిన్నోడు నాకంటే చిన్నోడు ఆ
ఇప్పుడు అట్ నుండి వచ్చి ఎప్పుడుే బైక్ మీద తీసుకొని వచ్చి నడుస్తాంము
ఆ కానీ బైక్ మీద కష్టం మామూలుగా ఏదైనా వే పట్టుకొని వస్తే మేము అందులోనే వెళ్ళి ఒకసారి కారు తీసుకొని వస్తే అందులోనే వెళ్ళినాం అందులో బట్టి కానీ మ్యాంగోస్ తీసుకొని వెళ్ళం
థ్యాంక్ యూ మేడమ్ చాలా బాగా మాట్లాడారు టైం అతను మాట్లాడు చాలా బాగా మాట్లాడుడు థ్యాంక్ యూ మేడం